హలో ఉ ఏం చేస్తన్నావు
విజును
ఉ ఏముండవ తిన్నాం
గోంగూర పచ్చడి అందుక పైకొచ్చి తింటా
పైకి స్నానం చేసినావా
హ్మ్
ఎన్ని రోలు అయింది స్నానం చేసి చీ
తూ స్మైలు
అంటే భ క్వాలిటీ హ్మ్ చెప్పు చెప్పాలి ఏం చేస్తాను అయిపోయిన తిన్నాము తిన్న వైపోందా మే ఉండవా లేదా ఏంది మే ను మాట్లాడమే
హలో మే ఆ మన్నీలోన్న దాన్వా మనమ
యాడ్ ఉన్నావ్ ఆవులయ
ఇలా మనుషులే ఆడుంటారు
హ్మ్ అంటే హాస్ట లో ఉంనావా ఇంట్లో ఉంనావా అని
హస్టల్ లో అబ్బా
ఇంటికెప్పుడు
ఎజామ్ యిపోతాయి
ఎగ్జామ్ ఏప్పుడు
మే ఇరవై ఐదు
ప్రిపేర్ అయినావా మరి
హ్మ్ ఏందీ టాపర్నీ కథ
అవునులే ఎన్నితన బొచ్చల్ కడుగున్నట్ండద
అదే చేస్తాన్నాన్న మాత్రం ఆపుకోకుండా హలో హలో హలో అంటున్నావ్ నీట్లు కూడా దావ నీకో కుండా
అయ్యో
హ్మ్
మాకు కూడా ఎగ్జామ్సే హలో హలో
హలో
మ్మ్ ఎందుకు సైలెంట్ అయిపోయినావ్ హలో మ్మ్ విన్పితానులే
చెప్పు
చెప్పాలి ఒకటి నలభై నాలుగు
సవతంలా రన్ని సద టై ఉన్న కాని నలో చెట్టు కూడా మూడు మూడు అయిపో కొట్టాలా
ఎంతే మూడు యూనిట్ లా
మూడు యూనిట్ అని టార్గెట్ పెట్టిలా
హ్మ్
ముడు యూనిట్లదదవాల
చదువుధమ్
ఎన్నో తిన్నం పన్నకోడమే ఏం లేద
డ్రెస్ బా అనుకో ఆ
చిన్నలే
చెప్పు
చెప్పాలి ఈ సువర్ణ
చెప్పాలా దీపిక రెడ్డి
ఇషు ఏం లేదా ఇంక అంతే ఇంగ చదువుకోవాల చదువుకోవాల టైం అయితాంది
ఏం చదువుదాం
చెప్పాలి నువ్వే
నువ్వు నేను ఫార్మ్ డి నే కదాం చేప్పే కొంత దూరంగుందాం అంతే
హ్మ్ మ్ మ్ హు
పాట పాడునే ఏం పాట పాడమంటావు మే కడుపు నొత్తాంది మే
హ్మ్ నాకు నచ్చంది ఏం చేయాలా వచ్చాది హ్మ్
ఏం ఏం చదివినావ్
కాలెజీ ఈజ్ ఓవర్ కాలెజీ అయిపోయింది.
సరే రెండు క్వశ్చన్లు అడుగుతా చెప్పు.
అడుకో మిత్రమా.
అడుగుతా వెయిట్ కరో మిత్రమా. దొడ్డికో వచ్చాంది
ఆ
దొడ్డికి వచ్చాంది
నాటంటి మాటలు
దొడ్డికి పోతె దొడ్డికి పోయినా అని చెప్పకుండా ఇంగా యాడికిపోయినా అని చెప్పమంటావ్
డీసెన్సీ
సరే నేను
యూ టాకింగ్ రబ్బిష్లీ.
హ్మ్ చెప్పు
అడుగుతానన్నావ్ అడుకో
నిమిషం ఆగు గుర్తు చేసుకొని కాల్చీ అడుగుతా ఆగు యాంటీ ప్రోల్మ్స్ చెప్పు
ఏపేరినో కౌమరినో
హ్మ్ హు
త్రోబిన్ ఇన్హిబిటర్సు.
ఫస్ట్ క్లాస్ చెప్పు.
క్లాస్ ఏమి అప్పరెంట్ క్లాసెంది డైరి ఇన్డైరెక్ట్.
హ్మ్ ఇన్డైరెక్ట్ పోరాల పేరెంట్రల.
పేరెంట్రల్ ఇటు పక్కది.
ఆ
అటుపక్కది ఓరలు
పేరెంటల్ల చెప్పు
పేరెంటల్ల టూ టైప్స్ ఉంటాయన్నమాట ఇన్డైరెక్ట్, డైరెక్ట్. ఇన్డైరెక్ట్ నుంచి హెప్పయరిన్ డైరెక్ట్ నుంచి వి షుడ్ నథింగ్ ప్రిఫర్ మనం ఏం రాయాలేదు దాంట్లో నెక్స్ట్ డైరెక్ట్ ఇరుహి బీటార్స్ అంతే
ఓరల్లో
ఒరల్లో త్రీ టైప్స్ ఉంటయి కౌమార్ రిన్ తర్వాత డైరెక్ట్ జా ఇన్ హిబిటర్స్ త్రోమ్ ఇన్ డైరెక్ట్ టు త్రో మీన్స్ జయిన్ ఇన్హిబిటర్స్
ఉమ్
ల్లీన్ ఓరల్ త్రోమిన్ ఇన్హిబిటర్స్
ఉమ్ ఎగ్జాంపుల్సు.
ఎగ్జాంపుల్స్ ఈ టాక్స్ ఇన్ ఒ ఇన్ కిక్సీ
వరుసగా చెప్పట్లేదు నువ్వు
ఫస్ట్ స్ వార్వరిన్
ఆ
త లాస్ట్ లో ఎ ఫిక్స్ మాబ్
మధ్యలో దానికి టన్నయిం
నేను చదవాలేదు అది
ఉమ్ ఓకే ఆ తోంబలైటిక్స్ చెప్పు
త్రోంబలైటిక్స్ గుర్తులే
రెం చెప్పుమే స్పెసిఫిక్ నాన్ స్పెసిఫిక్
స్టెప్టోమైసిన్
ఉమ్
స్టెప్టోమైస్ యూరోమైస్ యూరోకైైనైజు స్ట్రెప్టోకైనైజు
ఎటు సైడు అదే అది ఏ దానికి ఇందికి క్ల
ఏంటి
అదే స్టెప్టోకైనాజు యురోకైనజు ఫిఫ్టీన్ క నాన్ చి ఫిబ్రిన్ స్పెసిఫిక్ నాన్ ఫిబ్రిక్
స్టెప్ కైనైస్ రెండు ఒకటటి ఇటు పక్క టిష్యూ ప్లా టిష్యూ ప్లాస్ నో జొన్న ఫైబర్స్ అనేవి ఇటుపక్క ఉంటాయి దానికి రీట్ లో ప్లాజ్మా ఏదో సంథింగ్
సరేలే ఓకే తోంలైటిక్స్ టూ టైప్స్ ఫిబ్రిన్ స్పెసిఫక్ నాన్ ఫిబ్రిన్ స్పెసిఫ సిగ్గదా
ఇటు పక్కది నాన్ ఫిబ్రిన్స్ స్పెసిఫిక్ లోనే స్టెప్ టోకైనిస్ యూరోకైనిస్ ఇటుపక్క టిష్యూ ప్లాస్మినోజెన్ ఫైబ్రస్ ఫైబ్రినా ఫైబ్రోజన్ ఆక్టివేటర్
ఉమ్ డ్రగ్స్ చెప్పు
తెలీదు నువ్వు చెప్పు డ్రగ్స్
త్రేటి ప్లేజు ఆర్టీ ప్లేజు
త్రెటి ప్లేస్ ఆర్టీటివ్ ప్లేస్ అదే
ఉమ్ తర్వాత ఇంకేమున్నాయి నెక్స్ట్ ట్రే నెక్స్ట్ ఏంటి అంటిక్ వేలన్స్ అయిపోయయాంది ఓయ్ అప్పుడే డయాబెటిక్సా ఓకే డైరటిక్స్ యాంటీ డైరెటిక్స్ కదా
అవును
ఆ
ప్యూరోసిమైడు
ఓయ్ వరుసగా చెప్పు క్లాస్ చెప్పు గుర్తు చేసుకుంటా నేను కూడా
క్లాసూ యుఫ్ యూస్ మై క్లాస్ ఇనుపో నా గుర్తు రావడం లేదే యూరోసిన్ మై క్లాస్
డైరెటిక్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ల్ ఇవ ఎన్ని ఉన్నాయ్ టై క్లాస్ ఇఫ్కేషన్లు
హై సీలింగు హై సీలింగు హై సీలింగ్లో ఫ్యూరిస్ మైడు
ఉ
కెండ్ హా థయాసైడ్స్ హైడ్రోక్లోరోథయాసైడ్స్ సూ క్లో థయాజైడ్స్ మళ్ళ పొటాష్యం ఇన్స్ ఆ తర్వ దా స్వేరింగ్స్ స్పైర్న లాక్టోన్ దాని కిందికి స్పైనలాక్ టునో మళ్ళా తాడ్డుది
ఆ కార్బోనిక్ అన్ హైడ్రేస్
ఆస్మోటిక్ ప్రెజర్స్
ఆస్మోటి‌ ప్రెజర్స్ కి
ఆస్మోటిక్ వెజర్స్కి మ్యానిటాలు
కార్బానిక్ అన్ హైడ్రెస్ కి
అమ్ తయ్యో తయ్యోమితోప్రీమ కాద్ కాదు కాదు ఏదో సంథింగ్ కాదు ఏదో ఉంది తయాజ తయాజ్ జూల్
తయా ఆక్సజోలా
థై హైడ్రోథాయోజోల్
క్లోరోక్విన్ గదా హైడ్రోథయాజుకుల్ లేదనుకుంటా
అహా అదే ఆ సైడ్ అనేది అయితే ఉంది
కార్బానిక్ అన్ హైడ్రేస్ కదా
హూ
కార్బానిక్ అన్ హైడ్రేస్ నా గుర్తే రాలా కార్బనీక్ ఒకటి నాకు గూడా అదే గుర్తురాలా
ఊ సరే టూకి చదువా అలా తొందర మాట్లాడి
అసిటా జోలమైడా
అసిటా జోలమైడ్ వేరే దానికి మళ్ళీ ఈ ఇ ఆంటి డైరుటిక్స్ కి కూడా గుర్తు రావడం లా యాంటీ డైరుటిక్స్ కి
అదే గ దీపూ
ఆంటీ డైరుటిక్స్ కి త్రీ ఉంటయ్ థై ఆక్సైడ్ తర్వాత ఇటుపక్క థై ఎ ఆక్సైడ్ టైయాక్సైడ్ నాకు బల గుర్తుంటదీ
నాక్ అదే గుర్తు రావడం లేదే బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ నారోస్పెక్ట్రమ్ ఉంది గదా
ఏదానికి కీమోథెరపికి
కీమోతెరపినొ బ్రాడ్ స్పెక్ట్రము నారో స్పెక్ట్రము
ఉ
పు డ్రగ్సు
ప్రాడ్ స్పెక్ట్రమ్ కి నానో స్పెక్ట్రమ్ కేమొ